అ
లో హలో విన్పిస్తుందా అండి అవును వినిపిస్తుందా అండి మ్
మీరు కొంచెం గట్టిగా మాట్లాడతారా ఇనిపిస్తుంది మీరు కొంచెం గట్టిగా మాట్లాడితే
గట్టిగా మాట్లాడుతున్నానండి ఇప్పుడు సరిపోయిందా ఓకే అండి తిన్నారా అండి ఆ అంటె నేను చానా గట్టిగా అరుస్తు నండి ఆ ఇంకా లేదండి ఏం తిన్నారు
నేనా దోస తిన్నానండి మీరేమండి ఇంకా మొహం కడగలేదా
ఇంకా లేదండి ఇప్పుడే లేచానండి ఇప్పుడే లేచానండి
అవునా ఏ అండి ఇంత లేట్ పనుకుంటారు ఏమనర మి అమ్మ నాయన ఒ మీరాష్టల్లో కదా ఉండేది హాస్టల్లో ఉంటారనా ఇంతసేపు పండుకోండేది
అవునండి లేదంటె ఇంట్లో అయితే తంతా రండి పట్టుకొని
ఇంట్లో అయితే తొందరగా లేస్తారాండి
ఆ అండిగ ఒక ఆరు కల్ల లేస్తాను అవున ఏం చేస్తరు లేసి ఏం పొడుస్తరు
మేము పొద్దున్నే నీళ్ళు పోసుకొని గుడికి పోతామండి గుడికి వెళ్ళాక ఇంట్లో పనెంతుంది చేసుకొని బండి దొబ్బుకొని పోతాను టిఫిన్ బండి
అవునండి వావ్ వావ్ మంచి బ మంచి బాలుడండి మీరు
ఆ తెలుసండి
టిఫిన్లు ఏమేం ఉంటయం మీ బండిలో
మా దగ్గర దోస, పూరి అండి అంతె ఒకటె
అవునండి దోశలోకి ఏమేం ఉంటాయండి చట్నీ ఒకటె పెడతారా అండి
చట్నీ ఒకటే అండి ఇంక దోసెలకి ఏం తింటారండి నాకు తెలీదు
అండి మా హాస్టల్ కెళ్ళయితే అండి దోషకి సాంబార్గానేత్తరండి అందుకే మి
మాది హాస్టల్ గాదండి సెంటర్ టిఫిన్ సెంటర్
హాస్టల్ కొక బండి ఉంటదండి దాంట్లో అట్లుంటాది అందులో అవునండి
అంటే మీద్ చెన్నై కదా సో సాంబార్ ఉంటుంది ఇక్కడ మన్ది ఏ పి గాబట్టి చట్నీనే ఎక్కువ తింటారు సాంబార్ ఏదైనా పెద్ద హోటల్లో పెడతారండి చిన్న బండి కదా మాది అలాగేం ఉండదు
నా అండి మరి పెద్ద హోటల్ పెట్ట పోతున్నారు అంతే అంట కదా మీరు కొంచెం డి ఇంప్రూవ్మెంట్ చేయ్యాలి అని
లేదండి నేనెప్పుడు అనుకోలేదే
అవునా ఏముంది అంట్లో ఎందుకండి మీరు దోశ ఒకటె పెడ్ తారు బ్రెడ్ ఆమ్లేట్ ఇట్ల ట్రై చేయొచ్చు గదా
మాది మీ వాయిస్ సరిగ్గా ఇనిపియలేదండి
బ్రెడ్ ఆమ్లెట్ అలా ట్రై చేయచ్చుగా అండి అంటే అవయితే కొంచెం సేల్ ఎక్ ఎక్కుగా అవజ అవకాశ
అబ్బే ఇక్కడ సర్కిల్ కాదు కాబట్టి వినరు
అంటే కొత్తగా మనం ఇంట్రడ్యూస్ చేస్తే అండి కొత్తగా ఇంటడ్యూస్స్ చేస్తే ఏమ్ ట్రై అ ట్రై చేయ్యడి చూద్దాం మనా వర్కట్టేంది మంచిదే కదండి
అవునండి కరెక్టే కానీ చేసే వాళ్ళు ఉండాలి కదా
ఉం
మా అమ్మకి అలాంటివి చేసేకి రదు
ఏముందండి ఆమ్లెట్ వేయడం వచ్చు కదండి
అమ్లేట్ లేయడం వచ్చు కానీ ఇక్కడ ఏమి ఇక్కడ అంతగా సెంటర్ కాదండి అందుకు మేము ఏం ఈవినింగ్ కూడా పెట్టాము ఇక్కడ పెట్టినా జరగదని పెట్టము ఎక్కడో దూరంగా పెట్టాలి దూరంగా అంటే మమ్మ మా నాయన చేయలేరు సో అందుకు పట్టించుకోలేదండి అలాంటివన్నీ
ఆ అంటే మీ నాన్నకి డ్రైవింగ్ వచ్చా అండి
డ్రైవింగ్ రాదండి అంటే చిన్న బండు లొచ్చు ఎక్సెల్ అట్లాంటివి
ఆ అలాంటిదండి ఆ ఏమంటారుదండి అంటే ఇప్పుడు బండికి చెక్స్ల్లా దాని మీద కట్ దాని మీద ఉంటదండి బండికి అటాచ్ ఆ అలా అయితే ఈజీగాని రోజు దబ్బే దడబ్బే పని ఉండదు
ఆ డబ్బే పని ఉండదు ఈజీయే కానీ భయపడతాడండి అంటే ఒకసారి యాక్సిడెంట్ అయింది అప్పటి నుంచి ఇంకా
ఆ హెల్మెట్ హెల్మెట్ హెల్మెట్ యూస్ చేస్తే
అంటే హెల్మెట్ అలానే కాదు కానీ అంటే కాలుకి రాడ్ ఎసారు సో అందుకు
అవునండి ఓకే అండి ఎప్పుడు జరిగింది అండి అది
మనం నేను డిగ్రీలో ఉన్నప్పుడు జరిగింది డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉ
అవునా
ఆ
అంటే మీరు ఎక్కడైనా వెళ్తే కష్టమేదండి అంటే మే ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయడం
ఆ కష్టమే అదే అండి ఇంక అందుకే ఇది ఇంటి దగ్గరే పెట్టుకున్నాం అట్లా చేయలేము అండి
ఆహా
మీజ అంటే బాగుంది ఆఫీస్ లో వర్క్ అంతా
ఆ బాగుంటదండి ఓకే అంటే వెళ్ళి రావడం
ఎంజాయ్ చేస్తున్నారా చెన్నైని
ఎంజాయ్ ఏమ్ ఉండదండి రోజు ఆఫీస్ఏ రూమ్ మా కొలీగ్స్ అంతప్ప ఏమి ఉండదండి కొత్తగా
వీకెండ్ బూట్లో ఎక్కడికి బయటకి వెళ్లరాండి
లే అండి అంతగా వెళ్లమండి ఏమైనా అప్పుడప్పుడు వెళ్తే తినడానికి వెళ్తాం మహా అంట మూవీకి వెళ్తాం అంతేండి
అంటే షాపింగ్ మాల్కి అట్లా
ఆ అలా మాల్స్ మాల్స్ ఇక్కడ్లే అండి ఇక్కడ సిటీకి వెళ్ళాలి సిటీకి వెళ్ళాలంటే త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుందండి.
ఓ అ మీకు బైక్ ఉంటే బైక్ తెచ్చుకోవచ్చు కదా
ఆ బైక్ అండి ఎందుకని చెప్పండి డైలీ మాకు రోజు ఆఫీస్ క్యాబ్ ఉంటుంది ఉన్న ఖర్చు తీసుకున్న ఇంకా ఎక్స్ట్రా ఖర్చులాండి.
అంటే తిరిగేక్ ఒకటే అంటే ఇట్లా వీకెండ్స్ గూట్ల బైక్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా
ఇయ్య కరెక్టే అండి మ్చ్ అంటే మా ఫ్రెండ్స్ ఉన్నాయండి ఇప్పుడు రెండు బైకులు ఉన్నాయి.
ఓకే
ఆ ఆన్లోనే పోతామ్ ఆ ఆహా అంటే ప్రదిబ్ మేము ఏడు మంది ఉన్నాము
నలుగురు ముగ్గురు కూర్చుంటాము
అట్లానే కూర్చుంటం లేదంటే రెండు రెండు ట్రిప్పులు అంటే పక్కన పక్కనే వెళ్తాం ఎక్కడ ఎక్కువ వెళ్ళాం లేదంటే ఎవరో ఒకరు తప్పిపోతారు అంటే ఇప్పుడు ప్లాన్ వేసినాము అంటే ఎవరో ఒకరు పోరు అంటే నేను అన్నా పోను అలా
వ్మ్
సో అప్పుడు ముగ్గురు ముగ్గురు వ్మ్ వచ్చండి కానీ అయితే మర్చిపోడినట్టున్నా అండి ఇంటికి పోయి మళ్ళీ ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయాలి.
అంటే పెద్దబండి అండి చిన్నబండి
ఆ పెద్దబండి వచ్చండి కాదండి పెద్దబండి నాకు వచ్చాండి యాక్చ్యువల్ గా నేను నేర్చుకునేదే ఫస్ట్ పెద్దబండి అండి
ఎడ్ల పందాలు
అవునండి
బ ర్తలు
కానీ చ్ అనిపియాది మ్ అంటే తోలక చానా రోజులు అయింది కదా అండి తోలక
మచ్చిపోయారా
మర్చిపోలేదు అంటే అలవాటు తక్కువ అయ్యుటుందండి మళ్ళీ ఒకసారి ఒక రెండు గంటలు కూర్చొని తోళ్తే వచ్చేస్తున్నాండి బ్యాక్
కొనుకోండి ఓ బుల్లేట్ కొనుకోండి ఆడంలెటము
బుల్లెట్ అండి డబ్బులు కష్టమ్అండి మీరు ఇస్తారా అండి
నేనా నాకు సాలరీ వస్తే కొన్నిస్తాలేండి మీకు పెళ్లి గిఫ్ట్ ఇస్తాలేండి
అవునాండి ఏమ వద్దలేండి మీరు మీరు కొనుక్కోండి మీ ఇంట్లో కొనియండి. ఎలక్ట్రిక్ బైక్ కొనియండి ఎలక్ట్రిక్ బైక్ కొనియండి మీ ఇంట్లో వ్మ్ బండి పెద్దగా పెట్టండి చేసుకోండి నాకెందుకులేండి నాకేం బైక్ అక్కర్లేదు మాకు ఆఫీస్ క్యాబ్ ఉందిలేండి.
ఏంగాదు తీసుకోండి ఏమైతుంది
ఏమాద్దులేండి నాకేమద్దులేండి ఆ ఇంకేంటండి మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా
మా ఫ్రెండ్స ఆ బాగున్నారండి మా ఫ్రెండ్స్ కు ఏమైంది
ఉమ్ ఫోన్ చేయలేదా అండి
చేయలేదండి వాళ్ళు ఎప్పుడన్నా గుర్తుకొస్తే చేస్తాను నాకు వాళ్ళకి ఏమన్నా అవసరం ఉంటే చేస్తారు
ఉమ్మ్ మీరెక్కడికి ఎళ్ళలేదా‌ అండి
ఆ
ఈరోజు ఎక్కడికి ఎళ్ళలేదాండి ఈరోజు అంటు
ఆహా లేదండి ఇంటికనే ఉంట నేను ఎప్పుడు మాక్సిమం
ఆ అవునండి రోజు గుడికి ఎళ్తారాండి మీరు
ఆ వెళ్తా అండి అంటే మా ఇంటి దగ్గరే ఉంది కాబట్టి వెళ్తాను
ఆహా ఏ గుడికి ఎళ్తారండి
ఇక్కన్నా వినాయక టెంపుల్ ఉంది
ఓకే అండి రోజు ఇంట్లో బోర్ కొట్టదాండి మీకి
లేదండి మాక్సిమం మధ్యాహ్నం వరకు టైం అయిపోతుంది ఎట్లో మధ్యాహ్నం నుంచి సినిమాలు చూసేది ఎప్పుడన్నా ఈడుంటారు ఫ్రెండ్స్ కొంతమంది అప్పుడప్పుడు వాళ్ళని కలిసేది
ఓకే అండి ఏం సినిమా చూసారండి రీసెంట్‌గా మీరు
నేను చానానే చూసిననండి రీసెంట్‌గా చూసినయితే పెద్ది చూసిన సినిమా నిన్న రిలీజ్ అయింది ఓటిటిలో
ఓకే అండి ఇంకేంటి మరి
మీరు ఇప్పుడే తిన్రా అండి
ఇంకా లేచి మొహం కొడుకొని తినాలండి
మొహం కడుక్కొని తినాలా
అవునండి
కడుక్కోకుండా కూడా తింటారా అప్పుడప్పుడు మీరు
లేదండి అలాంటి మంచి హ్యాబిట్స్ నాకు లేదులేండి
లేేవా
ఉమ్మ్
సరే లేండి మరీ ఫోన్ చేస్తా
ఓకే అండి